మండి చెప్పండి హలో నమస్తే స్తే అండి చెప్పండి.
ఆ బాగున్నారా అండి మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా అన్నమ అండి సాయంత్రం టీ తాగె అలవాటు ఉందండి నేమి టీ పెట్టుకున్నాం
ముందండి, ఇంతకు ముందే టీ అట్లా తాగేసినాము అంటే పిల్లలు ఏమి తగలేదండీ అీ పిల్లలు ఆడుకుంటున్నారు బయట
అవునా ట్యూషన్ కి వెళ్తారా అండి పిల్లలు
ఆ తిన్నామా అండి ఇంకేంటి అండి కొత్త కొత్త విషయాలు ఏమన్నా ఉన్నా అ అండి ఏం చేస్తున్నారంండి పిల్లలు వచ్చింద్రా
పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి బయట ఆడుకుంటున్నారయన రేపు హాలిడే కదండి అట్లనేస్త వాళ్ళు ఆడుకుంటారు ఇక రేపు ఇక హోంవర్క్ చేయించాలి వాళ్ళతో
వు నాలు ఇంకా అండి
చెప్పాలండి మీరే ఇంకేమైనా కొత్త విషయాలుంటే
మీకు ఏం పంండగలుంటే ఇష్టమండి మాకైతే వినాయక చవిత్ అంటే చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా వినాయకుడిని పెట్టుకుంటాము మరి మీకు ఇష్టమా అండి వినాయక చవిత్ తి పండుగ అంటే
వినాయక చవితి ఇష్టమే కానీ మేము ఇంట్లో అంటే వినాయకుని పెట్టుకోవాలి నార్మల్గా బాగా గల్లీలో పెడతారు గల్లీ వినాయకుడి అనేసి అక్కడ వెళ్ళేసి పూజిచ్చుకుంటాం అండి
ఉ
పూజకెళ్తాము
చాలా బాగా చేసుకుంటారా అండి మరి వినాయక చవితి మీరు
ఆ చాలా బాగా చేస్ కుంట మా గల్లీలోచ్చ తీసుకొస్తారన్ డి మంచా న్నీ పూజలు పంతులోస్తారు రోజు పొద్దున్న సాయంత్రం పూజ మేము వినాయక ఇప్పుడు నిమజ్జన అమైన ఒక్క రోజేనే అ టే దంపతులుగా పూజకు కూచుంటామండి మీరండి మీరు పూజకు కూ కూచుంటారా అండి పూజలో
ఆ వీధుల్లో పెడతారా అండి వినాయకున్ని మరి
ఆ పెడతారండి ఊ మీరు పూజలో కూచు తుంటారా అండి వినాయకుని పూజలో ఊహూ మీరు నైవేద్యాలు ఏమైనా వండుతారా అండి వినాయకునికి ఆ ఆ చెప్పండి హలో విన్పిస్ సున్నాండి
ఇవి ఇదిలో కూడా పెడతారు ఇంట్లో కూడా పెట్టుకుంటాం అండి వినాయకుడిని చాలా బాగా చేసుకుంటారు పూజ ఇంట్లో అయితే మూడు రోజులు పెట్టు కుంటామండి వినాయకుడిని
తర్వాత ఆ అంటే పెద్
అ ఇంకా చె చెప్పండండి వీధిలో కూడా పెడతారండి మా గల్లీలో పిల్లలందరూ చందాలు వేసుకుంటారు చెల్ల ఏసుకొనీ వినాయకుడిని వాళ్ళే కొనుక్కొస్తారండి కొను చి పిల్లలు అంతా గల్లీలో పెట్టుకుంటారు ప్రసాదా లు అవి చేసిస్తా
ఆ అవునా మీరు ఇంట్లో పెట్టిన వినాయకి ని త్రీ డేస్ కి ఎక్కడ ఉంచుతారు తర్వాత మరి
త్రీ డేస్ తర్వాత గల్లీళ్లల్లో పెద్ద పెద్ద మండపాలు వేసి పెడతారు కదా అండి అక్కడ తీసుకెళ్ళి పెడతామండి ఇంకా మా పిల్లలు అప్పుడు కూడా వద్దంటారు అడి ఇవ్వడానికి ని పెట్టేస్తామండి ఇగా అక్కడ చాలా ఇష్టంగా చేసు కుంటామండి పండుగని మంచిగా కొత్త బట్ అలావి వేసుకుం
వినాయక అంటే పిల్లలని సందడి ఎక్కువ ఉంటది కదండి వాళ్ళు చాలా అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్ అనేది గా ఇష్ట ఆ చెప్పండి
మీరు చేసుకుంటారా అండీ పండుగ మరి
మేము ఏంటంటే గల్లిలో ఉంటాడు కాబట్టి మా అంటే అక్కడ పూజక వెళ్తాం మేము ఇగా ఇంట్లో కూర్చోబట్టుకోమండి మీ నాయకు అన్ని అక్కడ వెళ్తాం పూజ పూజలు కూర్చుంటాము ఆ సమియా పాయసం అట్లా కొంచెం స్వీట్ ఐటెమ్ చేస్తాము వినాయకునికి స్వీట్ లడ్డూలు ఉండరాలు అవి అంటే ఇష్టం కదా అండి నేను పాయసం సీర ఇట్లా చేస్తా కొని తీసు
అవునండి ఉండ్రాళ్ళ ప్రసాదం అన్నా కూడా చాలా ఇష్టం అండి వినాయ
కానీ నాకు అది చేయడం రాదండి ఉండ్రాలు పరసాదం
ఏముందండి బియ్య పిండిని తడిపేసి ఉండలుగా చేసి ఈ చెక్కరా పాకంలాగా పడతారు అందులో వేస్తారండీ సేమీయా లాగానే చేసుకుంటారండి అది కూడ
నే సే నాకు ఉండరాలు రావు అని సి నేను సేమ పాయసంను సీరా చేస్తానండి రెండు చేస్తా ఆ ఆ సీర చేస్తానండి నా ఉండ్రాలు రావు అంటే అ అంటే చెప్ ఇప్పుడు విన్న కానీ నాకు అది అంత పర్ఫెక్ట్గా రాదా అనేసి నేను దేవుడికి నైవేద్యం కాబట్టి ఆ అవును ఇంకేం పెడతారండి మీరు అ
ఇంకా అండి తొమ్మిది రోజులు సందడే సందడి ఉంటది కదా అండి గల్లీలో అం త్త కూడా
చాలా సందడిగుంటదండి పిల్లలు ఇగ లేస్త అయిపోయింది స్నానాలు చేసిన వెంటనే అక్కడి దేవుడి దగ్గరికి వెళ్ళి బొ ట్టుకుంటరు ఇగా తెర్ వాళ్ళకి ఇంట్లో చేసినప్పుడు వాళ్ళకంతా అ టె తినాలి అం ఇట్లా తీసుకోవాలని అనిపీయది బయటికి వెళ్తే ఏంటంటే ఆ బయటికి వెళ్తే ఏంటంటే ఒ ఒక్కరిని చూ హా ఇట్లా చేయాలి ఏమో అనేసి తి వాళ్ళది వినాయకుడు పెట్టిన నుంచి అయితే స్టార్ట్ చేస్తారని ప్రసాదా బొట్లు పూజలు అన్ని పిల్లలకు కూడా అలర్ట్ అయిపోతది వా గల్లీ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి
ఊ
దేవుడి కోసం ఎప్పుడు టెంపుల్ కి వెళ్తాం కానీ దేవుడే మ మన కోసం మన గల్లికి అచ్చినట్టు ఉంటదండి
ఆ మన కోసం ఇగ
ఊ
వీధుల్లోకే దేవుడు వచ్చినట్టు అనిపిస్తది కద
అవును మా సైడ్ అయితే గల్లీ గల్లీలో వినాయకుడు పెడ్ తరండి చాలా బావు ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క అంటే అవతారంలో ఒక్కొక్క దాంట్లో ఏమో శివుడు శి శివుడు పార్వతుల మద్ద్యలో కూర్చుంటారు ఇంకొక దగ్గరేమో అయ్యప్ప ఒక సైడ్ శివక్ గ సైట్ల
ఏం లే జరు
అలా ఇట్లా ఒక్కొక్కటి అంటే ఆ దేవుని రూపాలు ఒక్కలాగ ఉండయి కదండి ఎన్నో రూపాలు ఉంటాయి
చాలా బాగా చేసుకుంటారు కదండి ఈ పండగ మీరు
ఆచ్
మరి శ్రావణ మాసంలో కూడా మీరు ఒక్క పొద్దులవివీ ఉంట్ టరా అండి
ఓక్ క్క పొద్దుల అని ఏం లేదు కానీ మేము నాన్ వెజ్ ఆ మంత్ మొత్తం ఆ ఒక్క నెల
తినరు కదా అండి
ఒక నెల అసలు తినమండి తర్వాత పొలాలు అయిన తర్వాత బడగ రోజు తింటాం పోలాలు అయితది కదా తర్వాత బడగ నెక్స్ట్ డే వస్తుంది కదా అప్పుడు తింటాం ఒక అప్పటి వరకు ఆ మాకు చాలా పెద్ద పడుండి రండి పోలాల అయితే అక్ ఒక నెల కంపల్సరీ మొత్తానికి మేము ఆ రోజు మా పెద్ద వాళ్ళకి మొక్కుతామండి బియ్యం ఇ చూడంటారు మా దాంట్లో ఆ రోజు ఇస్తము ఆ జ ఫాస్ చెంగొడి మంచిగ వాళ్ళకి అంటే చి అంటే ఎవరు అంటే ఇంట్లో అంటే పెద్దవాళ్ళ ఎవరు అంటే ఎవరైనా పోయిన కాలం చేస్తుంటారు కదండి వాళ్ళకి అంటే మామయ్య వాళ్ళ నాన్న అట్లా పోయిన్నారు కాబట్టి వాళ్ళకి దోతి పం చర అట్లా పెడతాము మా అత్తమ్మ చనిపోయి ఉన్నదండి ఆమె చీర పెడతాము అట్లా ఇప్పుడు ఇంకేంటంటే మా అంతకుముందు అంతకుముందు తరంలో అంటే మాకె ప్పుడు ఇగ సంబంధం లేదండి నెక్స్ట్ ఇగ మా అత్త వాళ్ళ తరం నుంచి మేము పెట్టుకుంటాం మా అత్తవాళ్ళు ఆహా లేదండి కోలల రోజు గౌరవం పెట్టుకోమండి ఆ రోజు గారెలు పూరిలు ఇంకా చరి పోయిన వాళ్ళకి ఇష్టమైన వంటల ఆరోజు ఇవన్నీ చేస్తా టామ్ మండి మేము ఇంకా ఇ విస్తరాకులు కూడా తెచ్చుకొని ఇంట్లోనే కంపల్సరీ మొత్తము ఫాస్టింగే ఉంటాం అండి రోజు ఇంక ఏమంటే ఏమి తినము ఒక బనానా తప్ప ఏమి తినమండి మేం ఆరోజు అవును స్టేము
చాలా పవిత్రంగా చేసుకుంటారేమో కద అండి
ఆ చాలా అండి ఇంకా ఇస్త రాకులు కొని తీసుకురామండి మేము ఆ రోజు ఇంట్లోనే చేస్త కుంటాం విస్తరాకులు కూడా ఆకులు తెచ్చుకొని ఆ చీపురు పుల్లలు కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేసి చేస్తాము కదండి
అవునవును చేస్తారండి. ఏదో ఇట్లా పెట్టుకుంటరు కదండి గోధుమలో ఏవో చల్లి మొలకలు వస్తాయని పెడతారు కదా పెడతారా అండి మీరు
ఆహా మేము పోలాలకు పెట్టాము అండి అవి మాకు పండినయ మీరు అట్లా పెడతారా అండి. మీరు చేస్తారా పోలాలా
మేము వినాయక చవితి కంటే ముందు పేతారండి ఒక గుళ్ళలో మట్టి వేసి గోధుమలు అవి చల్లుతా ఈ మొలకలు వస్తే మంచిది అంటారు ఇ మొలకలు వచ్చిన తర్వాత అది బాగు అందులో పంపేసి వచ్చి వినాయకుని పెట్టుకు ట్టమనే
ఆహా అవునా ఎల్
మొలకలు వస్తే మంచిదిని అంటారండి ఇగా అందుకే ఒక మూడు మూడు రో జులా అసల ముందే అట్లా చేసుకుంటాం అండి గుళ్ళలో మంచి మట్టి తెచ్చి ఏ గోధుమలు అందులో అలుకుతామంటి
ఆహా
మరి మీరు ఈ పండగల అప్పుడు కుంకుమ పూజ అది కుంటారా అండి
ఆ చేస్తామండి అంటే వినాయకుడు అప్పుడు ఒకసారి దుర్గాదేవి అప్పుడు ఒకసారి కుంకుమ పూజలో కంపల్సరీ కూర్చుంటామండి అలా అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే నిండుగా అన్నిీ వేసుకొని చాలా ఇష్టమ అండి ఎందుకంటే ముత్తైదు వాళ్ళకి కుంకుమ పూజనే ముఖ్యం కదండి మంచ నిండుగా రడై మంచి దేవతకి ఆ నచ్చే విధంగా అలంకరించుకొని మంచి చాలా బాగా రడయితామండి అంటే మన మన ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకొని వెళ్ళి మనకి ఇంకా ఏం కావాలో దేవతను అడగాలటండి మా అత్తమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే మనకు ఇప్పుడు ఏమైనా ఉ మనకి ఎన్ని ఉన్నాయా ఆ మ ఆ మనకి ఇప్పుడు ఉన్నాయన్న వేస్ కని వెళ్లి పూజ చేసుకొని మనకి ఇంకేమైనా కావాలా అని అప్పుడు అడగాలటండి దేవత తాని మా అత్తమ్మ వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు దేవత ముందు బోసి అంటే మొత్తం ఏమి లేకుండా వేస్త కని కూర్చోవద్దు అన్ని మంచిగా నిండిగా వేస్త కొని కూర్చోవాలి మనకి ఇంకేం కావాలి అనేది దేవతని వెళ్లి అడగాలి తప్ప మొత్తం ఏది వేసి తప్పకుండ వెళ్ళద్దు అనేసి అంటారండి మేము ఏ పూజలు అయినా కానీ చాలా మంచిగా నిండుగా రెడి అవుతామండి అంటే ఆ రోజు ప్రత్యేకత ఏం ఇది ఎలాంటి చీర కట్టుకోవాలి ఏం బిర్యానే సి అమో పెద్దవాళ్ళు అట్లా కొంచెం పద్ద్దతులు అనే ఇవి ఫాలో అయిడ్రు అవి మాకు చెప్పిడ్రండి సరే అండి మరి
ధన్యవాదాలండి మీ అమూల్యమైన సమయం ని మ కింత సెపిచ్చినందుకు థ్యాంక్స్ అండి మీకు ఓకే బాయ్ మర అండి